ఆ వినవాడతాంది విన్నవడతాందా
ఆ వినిపిస్తుంది
ఆ ఏం లే మా అమ్మ వాళ్ళ్ ఇప్పుడె అన్నం తిన్నరు నేను ఇక్కడనే కూర్చున్న ఇంకా మీరేంజేత్తుర్ ఆ తిన్నరు వాళ్ళు
ఏం లేదు కూర్చొనె ఉన్నా కొద్దిసేపు అయినంక మేం కుడా అన్నం తినాలి ఇప్పుడే సాయంత్రం వం కాయ్ కర్రి వండింది నా స్నేహితుల హ్మ్ మీరేం కర్రి వండుకున్నర్ ఇ ప్పుడు
అమ్మ వాళ్ళ్ మటన్ వండుకున్నరు నాకు పప్పుచారే ఉంది పప్పు చార్ చేసింది అంతే
మటన్ తినవా నువ్వు ఆ
నువ్ తింటవా
హ్మ్ తింట నేను అన్నీ తింట ఒకప్పుడు చాపలు తినకపోయేది కళ్ళు సరిగ్గా కనిపించడం స్టార్ట్ అయింది అప్పటి నుంచి చాపలు తినడం స్టార్ట్ అయిన అంతే అన్ని మంచిగా తింటేనే మ దాని మీగుడుందా
లేదు నాకు చిన్నప్పటి నుంచి ఏం నచ్చదు అసలు చికెను మటను చాపలు ఇవి ఏమి నచ్చదు ఒక ఉడకబెట్టిన గుడ్డు కూడా తినక పోయేదాన్ని. తర్వాత తర్వాత ఇగ ఇంట్లోల వల్ల చికెన్ తింటాను ఇప్పుడు. చేపలు ఫ్రై చేస్తే తింటా.
చికెన్ తింట, మటన్ తింట, చాపల్ తింట, ఎగ్గు తింట, అన్నీ తింట.
నేనైతే మటన్ అస్సల్ తినలే చిన్నప్ప నుంచ్. తినలే నెన్ మటన్ ఇప్పటి వరకి.
ఆ నేను మధ్యల మటన్ తిన్లే అంటే చిన్నప్పటి నుంచి తిన్లే మధ్యలో మటన్. అలవాటు చేేసుకున్నా తరావాతికి మళ్లీ చాప్ వాళ్ళ అస్సల్ ముట్టుకోకపోయేది వాటి స్మెల్ల్ఏ నచ్చకపోయేది. ఇగ అవి కూడా నేర్చుకుంటే అయిపోత్. అవుగూడ నేర్చిక్
హ తి. తినాలన్ని మా మామ్మీ వాళ్ళు చెప్. రు అన్ని దినాల అంటారు కానీ నాకు అలవాటు లేకపోయి చిన్నప్పటి నుంచ్. ఇప్పుడ్ వాళ్ళు తింటే కూడా ఇంట్లో ఉండలేను.
ఉహూ మేము హాస్టల్ లో ఉంటాం. కదా! అక్కడ గుడ్డు పెట్టేది. రోజు గుడ్ అంటే రోజు అంటే రోజు కాదు ప్రతి బుధవారం గుడ్డు ఉంటది. పక్కా తినాలి తిలక్. కాకపోతే మాత్రం మాకయితది మా వాళ్ళుంటరు కదా టీచర్స్ వాళ్ళ చేతిలో మా. పని అయిపోతది ఇగ అందుకే తినడం అలవాటు చేసుకున్నాం. అప్పట్నుంచి ఇప్పటి వరకు అలవాటయింది. ఇంకా అప్పుడైతే నేను మా ఫ్రెండ్స్ కు గుడ్లు కూడా తినేది ఒక వాళ్ళ మినిమం త్రీ తి తింటా నేన్. అప్పుడు ఉపాధి. పదవ తరగది వరకు అలానే తిన్నా ఎప్పుడైతే పదకొండు పన్నెండు చదివినో అప్పుడు అంత లేదు.
చిన్నప్పటి నుంచి హాస్టల్ లేనా.
ఆరో తరగతి నుంచి పదో. తరగతి వరకు హాస్టలే. పదకొండు పన్నెండు కూడా హాస్టలే ఇప్పుడు ఆహ్ బిటెక్ అన్నా కదా ఇప్పుడు థార్డ్ ఇయర్ అయిపొ. పోయింది థర్డ్ ఇయర్ వరకు కూడా హాస్టలే, ఇగ ఎండాకాలం సెలవులు వచ్చేసినాయి. ఇటు అటు తిరడానికి ఏదో ఒక పని జేసుకుంటున్నాం అట్లా పని అంటే పని గాదు గాని అది కూడా చదువుకు సంబంధించిందే.
అవునా, నేనైతే చిన్నప్పటినుంచి ఇంట్లనే, ఏ హాస్టల్ కి తోలలే మా డాడీ.
అవునా మంచిదే మీ అ అక్క కూడా
మా మా అక్క కూడా ఇంటి దగ్గర నుంచే మా డాడీ.
అవునా
హ్మ్
అవునా మా ఇంట్లో మేము ముగ్గురం కదా! చిన్నక్క నేను ఏపు ఇప్పుడు హాస్టలే, పెద్దక్క ఒక్కతే, అంటే పెద్దక్క కూడా హాస్టలే, ఎప్పటినుంచఅంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి హాస్టల్. మేము ఆరో తరగతి. ఫిఫ్త్ నుంచే హాస్టల్ చిన్నక్క నేను ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు కలిసి చదువుకున్నాం తర్వాత హ పదకొండవ తరగతి పన్నెండవ తరగతి నేను వేరే అయిపోయిన పదకొండవ తరగతి పన్నెండ అక్క వేరైపోయింది. ఇద్దరం వేరే వేరే ప్రాంతాల్లో చదువుకున్నాం ఇగ
అట్లుండాలి అంటే ఇంటికాంచి బొవుడుండాలే హాస్టల్ల కూడా కొన్ని రోజులు ఉండాలే అట్లుంటనే అన్ని తెలుత్తాయి.
ఆ అది మాత్రం నిజం ఇప్పుడిప్పుడు తెలుస్తుంది నాకు. అంటే బీటెక్ అండ్ ఒకటో ఇయర్ నుంచి అంటే ఒకటో సంవత్సరం నుంచి మూడో సంవత్సరం వరకు హాస్టలే కదా అంటే హస్ట మరీ స్ట్రిక్ట్ కాదు ఆ తల్లిదండ్రులేక పంపిస్తారు తల్లిదండులు లేకున్నా తిరగొచ్చు బయట అది మళ్ళీ అ అబ్బాయిలు అమ్మాయిలు కలిపి కూడా కాదు, అమ్మాయిల అంటే అమ్మాయిలు మాత్రమే ఆ కాలేజీలో చదివేది బీటెక్ లో. అప్పుడు చాలా ఫేస్ అయినా ఈ ఇప్పుడు ఇప్పుడు అర్థ అవుతున్నాయి ఇప్పుడు వేరే దగ్గర పనికి వెళ్తున్నా అన్నాం కదా అక్కడ కొంచెం ఏముండదు ఇ ప్రడు అార్థమయిపో పోయింది కొంచెం అయినా గాని మేము మాట్లాడినిం మాట్లాడడంమే మ ఉన్న అమ్మాయిలు ఒక సపరేట్ అన్నట్టు ఉంటాం
ఆ నాకు పదో తరగతి వరకి ఆడళ్ళు మొగుళ్ళు ఉండే తర్వాత పన్ పదకొండేమో కుట్టి ఆడులు మొగలు కూడా ఉంటారు కాకపోతే ఒక ఒక కింద దాంట్లోనేమో మొగలు పైన దాంట్లో మొగలు ఆ పన దాంట్లో ఆపైన దాంట్లో ఆడళ్ళు ఉండే
అవునా ఇట్లా అంటే కలిసి చదువుకోవడం కాదు గాని వేరే వేరు మీక ఎన్ని మార్కులు వచ్చినాయి్
ఏంట్లా
య పన్నెండో తరగతి అయిపోయింది అన్నారు కదా అందుకే అడిగిన
ఆ పన్నెండున్న ఎనిమిది వందల యాభై ఆరు
అవునా అంటే ఎంపీ మ నా సిఈసి నేను తొమ్మిది వందల డెబ్బై బై ఏళు
దేంట్లో ఎంతే ఎంపీసినా మ్యాథ్స్ వచ్చినోళ్ళు ఎంపీసి తీస్ కొంచెం మాకు మ్యాథ్స్ రాదు కాబట్టి మేము సీఈసీ తీసుకున్నం.
అలా అనుకోద్దు ఎప్పుడైనా అందులో కా ఎకనామిక్స్ ఉండదా అది మ్యాథ్స్ కాదా సీఈసి
ఎకనామిక్స్ లో మ్యాక్స్ ఏం ఉండదు కా కామర్స్ లో ఉంటది. ఆ కామర్స్లో ఎకనామిక్స్ లో ఎక్కువ ల ఏం రాదు కామర్స్ ల వస్తది.
అప్పుడు మ్యాథ్స్ వచ్చినోళ్ళు సీఈసేగా తీసుకోవాల్సింది
ఆ తీసుకోవచ్చు ఆ అ ఒక్కటి ఆ కొంచెం అయితే ఉంటది కానీ ఎంపీసీలో అయితే ఫుల్లు మ్యాసే ఉంటది కదా!
హా అవును అంటే ఇప్పుడు ఈ సీఈసీ ఉంది కదా దాని వల్ల ల వచ్చే లాభం చానా ఎక్కువ చార్టెడ్ అకౌర్ట్స్ అని ఉంటది అది. సీఈసీ తీసుకున్న వాలు సి సిఎ అని ఉంటది సిఈసి తీసుకున్న వాళ్ళు ఎంఈసి తీసు తీకున్న వాళ్ళు ఎంపిసి తీసుకున్న వాళ్ళు మాత్రమే చేయగలరు. అది సిఈసి నుంచి వచ్చిన కోర్ అనమాట మెయిన్ సబ్జెక్ట్ సిఏ కనెక్టెడ్ అదొక్క సిఈసి మాత్రమే
హ్మ్ ఎక్కువ అంటే
హే
కాదు సిఈసి తీస్ కున్నా కూడా ఏది తీసుకున్నా కూడా ఆడపిల్లలకి ఫాస్ట్ గా బంద్ చేపిస్తారు ఇంట్లా
అవునా మీ అక్కెంత వరకు జదువు కొంది మరి.
మాఅక్కది డిగ్రీ అయిపోయింది
ఇగో ఎంత చదివిన లాస్ట్ కు పెళ్లి చేసుకోవాలి అని మాత్రమే చేస్తారు. అందుకే ముందు నుంచే చె. పలా మాట ముందు నుంచి చెప్ప ఉండ ఇప్పుడు చెప్తారెంటో నాకు ముందు నుంచి చదువుకుంటున్నా నేను అసలు చదవకపోతు నా పనేదో నేను యూస్ కుటై ఏదో చదవాలి తెలివాలి ఆ నే చదువమంటే చదివేదాన్ని అల్లనే చదువుకునేదాన్ని నాకు ముందు నుంచి చెప్పలేరు రయితీ.
ఆ ముందు నుంచి చెప్తా అసలు చదవకనే పోతుండే నీకు కూడా చేస్తార టా ర
ఊ బిటేక్ తాటీారు కదా ఈగ ఆ నాలుగు సంవత్సరం అయి పోగానే పెళ్లిి పెళ్లిి అని వెనకాల చాలా మంది ఉన్నారు కాకపోతే మనం ఆపాల
ఆ మా ఇంట్లో మా ఇంట్ ఇట్లా మా డాడీకి నచ్చదు ఇప్పుడే వద్దు అంటడు మా మమ్మీ కూడా మా మమ్మీ చెయ్యాలంటది అంటే వాళ్ళ చుట్టాలు ఉన్నారని చెయాలంటది ఇంకా మా బాపమ్మ అయితే బాపమ్మ అంట తెలుసా
ఆ తెలుసు నానమ్మే కదా
నే అయి మా నాన్నమ్ అయితే ఇంకా ఫు ఫుల్లు చేయ్యాలే చెయ్యాలే చెయ్యాలె చెయ్యాలె ఆడపిల్లలకి అంటది
అలానే అంటరు అలా అనే వాళ్ళకు చేసి పంపించ
అవును నానమ్మది ఆడ అ మతతే జన్ రెండు నువ్వు చేసుకోపోయినాఊ మళ్ళా అండ ఆ
మా ఇంట్లో అలా ఆనే వాళ్ళు ఎవరు లేరు గాని కాని అంటారు చుట్టుపక్క
ఆ చుట్టాలు ఇంటి చుట్టూలేే అంటారు ఊ నేను ఊరికి పోయి ఆ ఇంట్లోలకి లేని బాధ కూడా పక్క కింటోళకే ఉంటది
ఊ మా ఇంట్లో మాత్రం అదే బాధ
ఆ నేన ఎప్పుడో ఒకసారి ఊరికెళ్తా ఎప్పుడో ఒకసారి వెళ్తే అప్పుడు కూడా అందరు ఇంకా పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు వచ్చినో కదా ఇగ పెళ్ళి చేసుకో అంటరు
ఆ మీరందరుూ ఊర్లో ఉండారా వేరే దగ్గ
ఆహా ఆ ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం
అవునా
అందుకనే ఎప్పుడో ఒకసారి వెళ్తా ము తినడానికి వచ్చి తినడానికనుటున్న పండుగలకి ఏదైనా పడుగలకి వెళ్తా మా అక్క అడుగుతుంది తిందుూరా తిందుూరా అని అదే అదే మాట్లాడతాను నేను మళ్ళీ టుడా అదే వచ్చింది
అయితే తిన్నా బండే మరి
ఆ పర్లేదు లేదు లేదు మొత్తం అయిపోయినాకనే తింటా మీది అయిపోయినాకనే తింటా అంటే ఇంకొక కామ్ ఉంది ఆ ఆమెది ఆమె మా ఊరు ఆమె అన్నట్టు ఆమెది కూడా ఇందులోనే ఆమెనే నాకు దీని గురించి చెప్పింది అనేది నిన్ననే నాలుగు అయిపోయింది అందుకనే అడుగుతుంది కాని ఇది అయిపోయినాకనే మాట్లాడుతుంది నుకు అనుకుంటాను
నాకు ఇది మా అక్క వాళ్ళు చెప్పారు చాలా సేఫ్ అనిపించింది అంటే నాకు వర్తం ఒక పార్ట్ టైం జాబ ఉండాలంటే ఏదిీ లేదు ఇప్పటి వరకు ఏది నమ్మకంగా అనిపయలేదు నాకైతే
ఎంత మీకుొచ్చిందంతా మీకేనా లేదంటే ఎవరికైనా ఇ్యాల్సి వస్తుందా
ఎవరి క్వ నే మీరు ఇస్తారా
ఆ అంటే ఇప్పుడు నా నాకు వచ్చిందా అంటే మాకు చెప్పినామె తీసుకుంటుంది ఏమో మరా మని చెప్ప
అలా ఎలా తీసుకుంటది అలా తీసుకోవద్దు నువ్వు కొంచెం గట్టిగా మాట్ ఇలాడితే నువ్ చె చెప్పడం తప్పేమిీ లేదు చెప్పడం వల్ల మనం చేసే పని తనకెందుకు ఇవ్వాలి
ఆ
నేను చాలా మందికి చెప్పినా నేను చాలా మందికి చెప్పినా అలాని నేను ఇస్తున్నాను
ఆ
నేను అడుగుతునా ఆడగను
సరే మరి ఆ కట్ీ